హలో హాయ్ అండి
హాయండి
ఐ ఆమ్ ఫైన్ అండి యూ అం డి
ఐ ఆమ్ ఫైన్
హమ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అండి
టాకింగ్ అండి
హమ్మ్ ఓక
మీరు ఎందుకు నవ్వుతున్నారు అండి లాఫింగ్ ఎందుకు చేస్తున్నారు అండి ఇంగ్లీష్ బాలేదా అండి మాది మరి
అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుకోవాలా లేకపోతే మనం చదువుకోలేదు అనుకుంటరు
అవునండి
హమ్ హహ
హమ్
ఇంకేం చేస్తున్నారండి
ఏం లేదండి పిల్లల్ తీస్కరావాలి స్కూల్ కెళ్ళి
స్కూల్ దాకెల్లాల ఇప్పుడు
ఆ ఇంకా చేయలేదండి చేయాలిగా పిల్లలు వచ్చాక పల ఫ్రెష్ అప్ చేయిపిచ్చి బ్రేక్ఫాస్ట్ ఇది చేసినాకా
ఉమ్
ఇది వర్క్ పని ఇంట్లా పని చేయాలి అండి
పొద్దున్న బట్టలు పిండేసినవా
పిండేశానండి
ఆహ
బోల్ వాష ఉన్నాయా అండి ఆ
ఉహూ ఏం చెప్పిరక్కడ
ఏమున్నాదండి ఆరు రోల్లకు గోళీలు రాసిచ్చారు కాయనింకు పద్దెమిదో తారీఖు రమ్మన్నారండి తొమ్మిది గంటల వరకు ఆడ ఉండాలన్నారండి
ఆ హ హా స్కానింగ్ తీస్తా అని చెప్పిరా
చెప్పారండి రాశారు డేటింగ్ ఇచ్చారు
ఉ
ఎవరండి మీ గ్రాండ్ మదరా
ఓ రమాన్ ఇన్నా ఇన్నా చెప్పు
ఉహ్ హు మీ గ్రాండ్ మదరా అండి
ఉమ్ ఉమ్ మా గ్రాండ్ మాదరేనండి
హుమ్
బాబు వచ్చాడంట స్కూల్ నుండి అయి ఏయ్ అడుగుతున్నంట మా అమ్మేది మా అమ్మేదని
ఊహూ
నేనేమో ఇక్కడ ఉన్నా కొత్తఇంటి కాడ
అవునండి ఇప్పుడే మా అత్తయ్య గారు వెళ్తున్నారండి స్కూల్ కు పిల్లని తీసుకురా రావడానికి
ఉమ్ ఎవలో ఒకళు వెళ్తున్నారు కదా ఏ మీ ఇద్దరు బిజీ ఉన్నరని వెళ్తాను వెళ్తానటుంది
అవునండి
చెరొక్కల అటోక్కలు ఇటోకలు కూర్చున్నారా
అవునండి
మీదనా
కాదండి ఇ నేను ఇంటి బయట ఇ ఇంట్లోనండి వైఫై ఏంది కదా కరెంట్ పోతే ఇబందయితదని ఉ
ఆహ మ క ఏమో మా ఇంటి దగ్గర అస్సలే సిగ్నల్ వస్తలేదు
కోండి మేము పెట్టించుకున్నట్టు
అమ్మ వైఫై క అంతా ఇప్పుడు పెట్టలేం లేండి బ్యాలెన్స్ చేద్దానినికి త్రీ హండడ్కే చచ్చిపోతానా ఇక వైఫై కి నెలకు ఫైవ్ హండ్రెడ్ కట్టేలాన్న వర్క్ చేస్తే ఏం కాదు కాని ఇంట్లో కూర్చ కొన్ని అదే ఇదే అని అంటే మనకే అయితే ఇగ
చెలు వయాలంటే మనం చేసే పనికి సరిపోవ్ రెండు సెలుల్లాలకి టీవి అవును
కానీ మనం ఇంట్లో కూర్చొని చేసి ఆయన పెత్తనం చేయంటే మనకు దెబ్బలతో కూడా పడతా అనిని చెప్పలే
ఉ
ఆమ్ పోన్ చేసి అడిగిన నేను
ఎవరినండి ఏమని
అది కరూపని
ఆ ఏమన్నారండి
నాఫోటో తీసి పంపియాలంటే పంపించిన ఆ నేను చేస్తా సలే ఫోటో తెచ్చి పంప అంటే సరేలే అని ఫోటో తెచ్చి పంపించిన అంతే మరి రేపు మళ్ళా కాల్ చేసి ఒకసారి అడుగుతా లేదని చెప్తారు ఈయన నెంబర్ ఏం అసలే కలుస్తలేదు
ఉహ ఏమిది న్యూజ జాబ్ కార్డ్ అండి
అవునండి
విక్కీ ఒక్కరివి నడుచకుంటూ వస్తున్నావా అండి ఓ విక్కీ ఖాళీ చేగలు కడుక్కున్నావా నువ్వు కడుక్కోలే
అక్కడికిచ్చిడా
ఆ ఇట్టోచారండి
ఓ నేను ఇక్కడ ఉన్నాంటే అక్కడుంద అనుకున్నాడా
డైటు వాళ్ళ మమ్మీ కోసం అని ఇంట్లోకి వెళ్తున్నాడండి అ
ఈ అయిపొయింది చెప్పు ఇక్కడ ఉ నాయన వస్తాడువస్తాడు నిన్నుహౌస్ కార్డ్ ఉన్నది వెల్ళ మీ మమ్మ అను
హ మీకు రేషన్ బియ్యం వస్తున్నాయా అండి స
ఆ వ వస్తున్నాయాండి మీకు వస్తున్నాయా
స్తున్నాయండి ఫోర్ మెంబర్ గా త్రీ మెంబర్స్
మాకు ఫోర్ మెంబర్స్ క వస్తంది
ఒక పర్సన్ కి ఎన్ని కేజీలు వస్తాయంండి మీకు సరిపోతున్నాయా మీకు బియ్యం
ఆ మా ఇ ఇంట్లో ఇప్పుడు మాయి సిక్స్ వస్తాయి మళ్ళా మా అత్తయ్య వాళ్ళ వాళ్ళ ఎయిటీన్ కేజెస్ వస్తాయి కదా మా ట్వంటీ ఫోర్ వాళ్ళ ఎయిటీన్ మొత్తం కలిసి మేము వన్ మంత్ తింటాం మళ్ళా వన్ మంత్ కి మళ్ళా వస్తూనే ఉంట తే కదా సరిపోతున్నాయి మాకు
మీకిస్తేమేలా ఉంది నా వచ్చిందా అండి
ఆ మా కార్ కార్ ఏది
ఇదే ఈ సనబియ్యం ఇవ్వడం
ఆహా సన్న బియ్యం ఆ నచ్చిందండి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు ఈ సన్న బియ్యం ఒకటి ఫ్రీ బస్ ఒకటి ఫ్రీ కరెంట్ బిల్లు ఇవి సేఫ్ అయ్యినీయండి చాలా వరకు
యూజ్ చేసుకునే వాళ్చే యూజ్ చేస్తానే ఉన్నారు తిట్టే వాళ్ళుిడితేనే ఉన్నారండి
కానీ అందరికైతే యూస్ అయితాంది కదా
చాలా బెనిఫిట్ ఈ మూడయితే
ఉ కానీ ఒక్కటి వేస్తే అయిపోవు లేడీస్ కి టూ తౌసండ్ వేస్తా అన్నారు కదా
టూ థౌజండ్ వయకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ యేషిన బాగుండు
ఆ తౌసండ్ వేసిన మంత్లీలీ సరిపోవు ఫోన్ బాలన్స్ కన్నా యూస్ అవ్వవు కదా
అవునండి
అట్లే వేసినా మంచికుండడు యుతక వేస్తామని చెప్పిడు అది అసలే లేదు
అది కూడా లేదు ఇది లేదు భూమి జాగలేన వా వాళ్ళకి సంవత్సరానికి పన్నేండుడ వేలు ఇస్త ఇస్తామన్నరూ ఆది కూడా లేదండి
ఉ అది కూడా లేదు లేబర్ కార్డు కింది కానీ అట్లా కొన్ని స్కీములు పెట్టినాయ అన్న అవి కూడా సాల్వ్ చేస్తాయి లే బాగుండు
అయితే మీకు ల సగం వచ్చినా బాగుండు ఏ గ్యాస్ ప్రాబ్లం మీకు తెలుసా అండి
ఏంటిదండి ఇగ ఆ ఈరోజు వచ్చిందిగా అండి ఊర్లో గ్యాస్ బండి
అవునా
వచ్చింది రోజు ఊర్లోకి గ్యాస్లు బుక్ చేసిన వాళ్ళకే గ్యాస్లు ఇచ్చారు గ్యాస్ బుక్ చేయని వాళ్ల గ్యాస్ తీయలేదు ఇయాల
అవునా మేము బుక్ చేస్త రాట్లేదని ఎతరురరుకి వెళ్ళ ఒకరోజు మొం
అవునా ఈ రోజు వచ్చిన
ఉహ హాస్టెల్లో గిట్లాగే గ్యాస్ యూజ్ చేయట్లేరట కదా టిఫన్స్ ఈగ్ ట్ల పిల్లలకి పెడి లేటటు ఓన్లీ భోజనమే రెండు కూడలు పెడుతున్నటుగా గ్యాస్ గురించి అని
అయ్యో గ్యాస్ లేక పాపం గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురుకుల వాళ్ళకి ఇబ్బంది అయితుంది తెన్నాలి పిల్లలగిట్లా అయినా కట్టెల మీద వంట చేయొచ్చుగా వాళ్ళకి ఎట్లా ఎక్కువనే పడుతది కాబట్టి ఉహ్ హు కట్టెలకి ఎందుకు ఎంత బిల్ వస్తుంది
కట్టెలు తేవడం పెట్టడం అంటూ పెట్టడం
అది ఒక్కసారి మనం ఇట్లా కింట తెచ్చుకుంటే చాలా సేఫ్ ఫైతేయి
కింట కట్టెలకి ఫైవ్ హండ్రెడ్ అయితు అయి ఇంకాఐదుందుల గ్యాసే వస్తుంది కదా కానికి ఇకా కట్టె ఎన్ని రోజులు వస్తే గ్యా ఎన్ని రోజు వస్తాంది చెప్పు ఇంక కట్టెలే ఎక్కువ వస్తాయి
ఉ అదే కట్టెల మీదనే చేసుకోవచ్చు కదా అని ఇది
ఉమ్
ఉ అన్నమైతది రోల్ టిఫిన్ లో అయితే ఇగా చాలా సేఫ్
కదా అ నిప్పుల వేడి కూడా చిన్న చిన్నవి వేడి చేయొచ్చు
ఏమన్నా ఉన్నా కర్రీస్ అయినా టీ ఈవినింగ్ టీ గిట్ల వేడి చేసుకో కోవాలన్నా కొంచెం నిప్పుల శాఖకు కూడా వేడైతాయి ఉమ్ ఉమ్ పాపం పిల్లలని ఉపవాసం ఉంచుతారా గవర్నమెంట్స్ హాస్టల్ల్లో పిల్లలకి
అయ్యా అనుకుంటాలండి పొద్దు ఇక్కడ మేము మైబాద్కి వెళ్ళాము బస్సు లో అనుకుంటున్నారు
ఉమ్ అక్కడ హాస్పిటల్ గిట్లా నీటిగా ఉందా అండి
ఆ బాగుందండి స్పెషాలిటీ బాగుంది అన్ని బాగున్నాయండి
కానీ తొందరనే ఓపె అయిపోయింది మీది
ఆడిపోయేసరికి తొమ్మిది అయిందండి బస్ స్టాండ్కి దిగేసరికి ఆ నుంచి ఆడికి పది నిమిషాలల్లో నడిచాము
ఉమ్ హు
గానే ఓపి లైన్లో నిలబడ్డాం ఓపి తీసుకున్నాం తీసుకున్నాక అర్ధగంటకి డాక్టర్ వచ్చారండి
ఉహూ
గా చూసాడు
ఆహా ఇట్లా అయినా ఇట్లా పేషెన్స్ త తక్కువ ఉన్నదేమో
ఆ అంటే ఏ ఏ బాడీలో ఏ పార్ట్కు సంబంధించిన దానికి వాట్స్ వేయండి మాది సెవన్ నెంబరు
ఉహు అదే అందుకే ఇట్లా అదే
నోప్పికి కీల్లవాతానికి నరాలకు షుగర్ బిపీలకు ఇ మెంబర్స్ అన్నట్టు
ఉహూ అదే వేరే కాన్సివ్ తోటి బేబీ వాళ్ళకి చాలా లేట్ అయి తది లైన్ నిలవాడి
చ్చలైైన ఉందండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి
అదే అదే వాళ్ళకి లేట్ అయితది గాని ఇట్లా మాములుగా పోయే వాళ్ళకి తొందర అవ్వదు కాకపోతే వాళ్ళకి తొందర చూడాలి వీళ్ళకి లేట్ అయినా కొంచెం ఆపాలి గాని
ఆ వాళ్ళలైనే ఎక్కువ ఉందండి వాళ్ళకే మేడం లేటుగా వచ్చింది పదకొండు పదిదొ పదకొండు పదకొండు అయింది మేడం వచ్చేసరికి ప్రెగ్నెన్సీ వాళ్ళను ఉమ్ ఇంకా రాలేదండి వాళ్ళ బావ గారు వచ్చారు టీవీ బొమ్మలు పెట్టంటే పెడతలే తల్ల
అహ
అ
ఉండేవాను
ఆ లేదండి
ఆహ
ఉమ్
ఇంకా ఏం చేస్తున్నారు
ఉమ్ ఏముందండి ఏం లేదు మళ్ళీ ఐటీన్కు పోవాలండి
ఆ
రిటర్న్ హాస్పిటల్ కి యాతనికి పోవాలి
ఉహు హు ఎయిటన్ కి వెళ్తే ఏదనా క్లారిటీ ఇస్తారు కావచ్చు
ఆ స్కానింగ్ తీస్తే ఏదైంది చెప్తాారు
కానీ సర్జరీలు చేస్తారా అక్కడ
తెలియదండి ఇక అడగలేదుా స్కానింగ్ పోయిన రోజు అడుగుామని అడగలేదు ఫుళ మంది ఉండడు లైనకో ఏది స్కైనింగ్ దగ్గర
సర్జరీ చేస్తారనే క్లారిటీ తెల్వదు ఆ
ఉగాకి స్పెషల్ ఏమైన్నా చేశారా అండి అప్పలి గిట్ల
ఇంకా స్ట అసలు ఉగాది పండుగ స్టార్టే చేయలేదండి ఇల్లు దులుపడం ఏదైనా స్టార్టే చేయలే
ఉహ్ హు
ఉమ్ హ్ స్టార్ట్ చేస్తాం అ అఓ
జాబ్ కార్డు వస్తే మీరు మరి పనికినికి వెళ్తారా
ఆ వెళ్ళాలండి వస్తే బాబుని మా ఇంట్లో అమ్మమ ఉంటది తనకిచ్చి ఏళ్తా
హ హ
ఉమ్ సరే అండి
సరే అండి
హ హ